హలో బట్టలు మరతబెడుతూ ఆ బాగున్నాను బాగున్నా
బానే ఉన్న అండి
తాను
కూరవండుతాన టమాట వంకాయ
బానే నేర్చుకునావు కురోండుడు పెళ్ళికి ముందు ఏం పని చేయలే బాగానే చేస్తునా.
పెళ్లి అయ్యాక తప్పుతాద మెడకి వడ్డ పాము కలవక తప్పుతుదా పెళ్ళి అయ్యాక వంటలు చేయక తప్తుందా చెప్పు.
అంటే పెళ్ళి మెడకు పడ్డ పామన్నట్ట. అయ్యో అయితే పెళ్లిసుకోక పోతేనే బెటర్ అంటావా.
అంతే చేసుకోవాలి కాని ఒక ఇరవై ఐదు సంవత్సరాలు గట్టా చేసుకుంటే ఇరవై రె ఇరవై సంవత్సర మనకు ఒక కళ్ళ మీద మనం నిలబడుతూ మనకు అన్నింటి మీద అవగాహన ఉంటది మన బొక్కలు అన్ని. మంచిగా సెట్ అయితాయి బలంగా అయితాయి ఏ బలంగా అయినా ఇంకా మనం ఏదైనా సాధించగలం అన్నట్టు. చిన్న వయసులో చేసుకుంటే సాధించలేము అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుకోవాల్సి వస్తుంది.
అవునవును
అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది.
ఆ
నేను ఎలాగ అలగ సాధించాను లే ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడితే ఇలాగే. పిల్లలిద్దరు బడికి పోతారు నేను వేరే ఏదైనా ఉద్యోగం చూసుకొని వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను.
ఏం ఉద్యోగం చేద్దామ అనుకుంటానువు
ఇగ అక్కడ మన దగ్గర్లో ఒక పట్టణం ఉంది కదా.
పోరుర
ఆహా అక్కడ కాదు వేరే దగ్గర వేరే పట్నం ఉంది కదా
ఓ ఆ పట్టణం పేరు అది కాదు కదా నేను మరచిపోయను
ఆ అక్కడ ఏదన్నా చూసుకుంటా ఇగ ఇంక ఎమ్ చేస్తన్నావ్.
పని పని చేసుకుంటేనే ఉంటాన
అవునా
అవును
ను కూర అయింది ఇగ కొంచెం ఉడికితే బంద్ చేసి బోల్దమ్కున్నాము అని చూతాన.
అవునా
ఉ
నావి కూడా సగమ్నే అయినయిగా బట్లు
కోడిగుడ్డులు ఉడకపెడితే బాగుండు
బో ఈ మధ్యనా గుడ్లకు రేటు బాగా పెరిగింది తెలుసా మా వాళ్ళు కోడుగుడ్లు అమ్ముతాళ్లు మొన్న దాకా నూట తొబ్భైకి ఆ పేసు పా ముప్పై గుడ్లు వచ్చేడివి ఇప్పుడు రెండు వందల పది రూపాయలకు ఆ అసు రెండు వందల ఇరవై రూపాయాలకు కేసు
వామ్మో రెండు వందల ఇరవై రూపాయల కేసా
ఆ
వామ్మో
నిన్న మా అమ్మ తోటి మాట్లాడతంటే విన్నా నేను.
అవునా అయినా మీమ్ కోనంలే నాకు నా బిడ్డ ఇ పదిహేను వస్తును నా బిడ్డ ఎనిమిది పదహరు వత్తాయ్ నా కుడుక్కి ముప్పై ముప్పై రెండు వత్తాయ్.
నీకు ఓకే నీకు సరిపోతది మరి బయట వాళ్ళకు
ఇంకా బయట వాళ్ళకి ఇబ్బందులే వీళ్ళకు ఒక మూడు సంవత్సరాలు వచ్ వచ్చేదాకా నాకు ఏ పిప్పర్ లేవులే గుడ్లు విషయంలో.
చే వరకు ఇత్తరా
ఆ అవును ఆరు సంవత్సరాల వరకు నెలకు ముప్పై రెండు గుడ్లు ఆరు సంవత్సరాల నుంచి నెలకు పదహారు గుడ్లు ప్లస్ సత్తపిండి ప్యాకెటు.
ఉ
ఎండాకాలం సెలవుల్లో పప్పు బియ్యం నూనె గుడ్లు ఇస్తారు ఉ
సెలవుల్లో అంటే మొత్తం ఈ ఆరు నెల్లకు మూడు నెలలకు సరిపడే అంతో ఇప్పుడే సార్ ఇత్తారా
వునా
ఆ
ఆహా ఎండాకాలము రెండు నెల్లె సెలవులు ఉంటాయి కదా.
రెన్నేళ్లే ఉంటాయా
ఉ ఆ రెండు నెల్లు రెండు నెలలు ఇస్తారు పప్పు బియ్యం.
అంటే ఒకటే సారి ఇస్తారా లేకపోతే వాయిదాలు ఇస్త్ కుంటి ఇత్తార నెలకి కింత రోజ కింత అని
రోజుకింత అని ఇస్తారు
ఓ అంటే పప్పు నాన్ ఉత్తనే పప్పులెక్క వుత్తారా కూరొండి ఇత్తారా.
ఓహో ఉత్తి పప్పు అదే బళ్ళు ఉంటానో వండి ఇత్తారు బళ్లు లేవు కాబట్టి ఇట్లిస్తూ ఉంటారే.
ఓ పెసర పప్పా కంది పప్ ప్పా మైసూర్ పప్పా ఎర్ర పప్పా
కందిపప్పు ఇస్తారు
ఉ ఇంకా మంచి నీళ్ళు నీకున్నది ఆ పిల్లలు ఉన్నారు కాబ బట్టి గుడ్లు వత్తాన్నాయ్ పాలోత్తయ్ ఇంకా పప్పువొత్తానంది కులోడు అయితే
ఇల ఖర్చలు కావట్లేవా
ఆ ఇద్దామ్ లే
మా ఆయనకు ఆకలైతాందఅట కూర్ ఉడకలేదా అంటాంఅండు
అయి ఉడికింద మరి కూర
కింది ఇగ వాళ్ తిండమే ఆలస్యం మ్
ఆ
ఇంకేం చెస్తారు మరి బట్టలు మడ్త బేడ్తే అయిపోతే అన్నం తిందుగాని నువ్వు కూడా బావా తోనే
అయ్యో అయి పోట్లేదుగా కష్ట బడి నేను మడ్త బేడితే మర్త బెట్టినై కింద బడ్డాయి ఛా
అవునా పడతమైలే ఇట్లు ఉన్నాయి ఇంగా
ఇవి తీసుకోపో ఇంట్లో పెట్టుకోరాదు
పెట్టుకుంటా ఇగో బావకు ఆకలైతంద అటా అన్నం పెట్టోత్తా
మ్ పెట్టు పేట్టేషయ్
ఆ ఇంకా ఎంచేత్తావమ్ మరి పనికొంచేసుకోండుడే ఉండాలి ఇగా
ఆమ్ మనుషులు అన్నాక పని చేయాలిగా చేసుకుంటూనే ఉండాలి
మ్ అది కూడా వాస్తవంమ్ లే
ఊహు
ఇంగో కరెంట్ పోయింది బావకి అన్నం తిన బుద్ధిగాదు ఇగ అస్సలు పోయింది
ఊకే ఈ కరెంటు ఎల్లిక్ కిట్ల పో
ఇగ నేను వంకాయలు రుచ్చిండు సాంబార్ ఏ దామ్ అని వంకాయ దొసక కాయ టమాటా ఇంకా బెండకాయ తీసుకొని వచ్చిఉండు అయితే సగమ్ కోసి కాయాస్ వంకాయలు అవి ఇవి ఏసినాక నిన్న కొన్ని వంకాయలు మిగిలిన కొన్నే వచ్చినామ్ వంకాయలు కూడా ఆ వంకాయల్ కూడా టమోటా నవ్వు వంకాయలే ఏసి వండితే వంకాయలే ఇలానే అడుగుతావ్ అన్ని నేనేం చెప్పు నిన్ను తెచ్చినాడ అనే అళ్ళే ఏషినా
మరి సామ్అడి అయిపోతు ఉంది
ఆ
సాంబారి అయిపోతు ఉంది. నిన్ననే సాంబారి చేసుకున్నామ్ ఓ సాంబార్ చేత్తే ఇప్పుడుకూర్ వండినావా ఆ
ఎమ్ జొత్తి జేప్పు
ఆ నిన్న అయిబేనై నిన్న అది
ఉ ఉ అదే ఎప్తానా మీ దోస్త్ ఫోన్ చేత్తా అందా అదే ఊకే రీచార్జ్ చేయ్యంటా అది చూసినావా దోస్త్
ఆ దోస్తత్ మాట్లాడక రుణెల్యియ్
ఏ అవసరానికి వాడుకుంట అది ఆవును కడ్ జేయి మొత్తం నువ్వు
కొన్ని నెలల క్రితం మెసేజ్ పెట్ ఆహా కొన్ని రోల క్రితంమ్ ఈ నెంబర్ కి రీఛార్జ్ చేయ్యగలుగుతావా అన్న అట్టు పెట్టి ఇంది అయితే నా దగ్గర పైసలు లేవు రీచార్జ్ చేయను అని నేను చెప్పినా అదే లాస్ట్ నేను మాట్లాడలే అది కూడా మెసేజ్ పెట్టింది నాతో మాట్లాడనికి ఫోన్ చెయ్యలే
అవునా అయితే రీచార్జ్ ఫోన్ లేకుంటానే మెసేజ్ లు పెడతాడదా
ఆహా రీచార్జ్ కేన్ మెసేజ్ పెట్టింది ఫోన్ కూడా చేయలే ఈమే తోని మాట్లాడను
ఉమ్ అదే తన అవసరానికి వాడుకుంటుంది
ఉమ్ లాస్ట్ నా బర్త్డే రోజు తను మాట్లాడింది నా తోటి అవసరం మాట్లాడదు
ఆహా
ఆహా ఇష్టం లేనపుడు ఎవరితో మాట్లాడకుండానే మనకు కూడా కా అందుకే నేను కూడా సపరేట్
అంతే నువ్వు చెప్పింది చాలా వాస్తవం
ఆ
ఇంకేం ఏం చేతనవ్
ఇకా తిందామని చూతాన అన్నం
అవునా మరీ తిన పోయిన ఇగ
ఆ తినాలే ఒక్కటే ఉన్నది డ్రెస్సు మడత పెట్టేసి తింటా అయిపోతుది చెయ్యి కడుకొని మెల్లగా తింటా
ఊమ్ ఓ కన్నయ్య లేసినాడు ఏడుతాండు పాప తాగేసిన ఓఆర్ఎస్ పట్టుకొని ఆడుతాంది నేనేమో ఎత్తుకోవమ్మా నన్ను ఎత్తుకో వాడెడుతాండు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి
ఊ కొంచెం పోయి
ఆ నువ్వు అక్కడ ఉండవా నేను బట్టలు ఇంట్లో పెట్టొత్త కన్నయ్యకడ ఉండవా నువ్వు
ఆ ఉంటా
ఇంకేం
ఫోన్ మాట్లాడతాను అయిపోయిందా
ఇంకేం చేతనవ్
ఎన్ని గంటలా పోదాం
పన్నెండు గంటలకు పోదా మొత్తవా
తినీ పోదాం ఆ సరే ఆ సరే
ఇప్పటికే బాగా ఎండ అయింది పోదం మరి
ఆ
కన్నయ్య ఏడుతండా హలో
హలో అ
అవునా ఇంకేం చేతన్నావ్ మరి అన్నమే ఆ చేయి కడుక్కోరాదు అన్నం తిందువు
ఆ కడుకచ్చుకుంటా నువ్వు ఇంకా దా
వత్తాన్న ఇగ పాప ఏం చేత్తాంది
మా పాలు గుంటే అవ్వె
ఉన్నావా మ డాడీ కదా ఉన్నావా
ఇప్పుడు మా డాడి ముందు ఉన్నది
అవునా ఇగో ఎక్కనే ఎక్కుది మనం పోయి వచ్చేలోపు వాని దగ్గర కి పోనే పోయింది మనం ఇటు పోయి వచ్చే లోపు
ఓ అవునుగా
మస్తు అద్దెకరం అన్నం పెట్టుకొని తిను మరి
ఆ సరే నేను తింటా ఆ సరే
ఉన్నాయి